హలో ఏరా
ఇగో ఇప్పుడే బళ్ళోకొచ్చినా వచ్చిన క్రికెట్ ఆడతానంటే పూరగాళ్లు. బాల్ బ్యాట్ పట్టుకొచ్చిన గానీ పొరగాళ్ళు ఇడకొచ్చినాకా ఎవల్ లేడు ఇన్యా
ఆహా ఏం చెత్తనవ్ మరి క్రికెటర్స్ అలా
క్రికెట్ ఆడదాం ఇంగ నేనును ఇంకొడు గాడు తెల్సుగా అగో పోరడు కుప్పరొళ్ళ పోరడు. వాని ఎమ్మడే వాడొచ్చినా ఇంక వాళ్ళు వచ్చి ను వాడు సైకిల్ ఎస్కొని వచ్చిటీ ఇట్ల ఆడేసొచ్చినా. పో ఈడకి వచ్చినక అన్న ఎవళ్లేరుగా అంటే పోయి తీస్కరా పొర మీ దండగాళ్ళని అంటే పోయిండు ఇగ ఇగ వాన్ని గావన్నివ నీగవన్ని పిలుచుకొని రమ్మని జెప్పిన
మ్ మరి హైదరాబాద్కి ఎప్పుడు వత్తనవ్
రావాలే నిమ్మలంగా ఈ థ్రర్డ్ ఫేజ్ చేసిన.
తోస్
ఆ దోసి నాల్రోళ్ళల్ల వత్తది గావచ్చు రిజల్జు ఈ శాంతినగర్ వెట్టిన ఇంకోటి మన కిరణ్ అన్న ఉంటాడు చూడు అటు సైడ్ వెట్టినా ఒక రెండు నిజాము అంట నిజాము
నిజాం కాలేజ్ ఒకటి నిజాం కాలేజు అంబేద్కర్ కాలేజ్ ఉస్ మానియా మెయిన్ క్యాంపసు.
ఆ మెయిన్ క్యాంపస్ పెట్టలే గాని ఇక్కడ పెట్టినా ఆటో నమాస్ ఆటో నమాస్ హ
అటోనమస్ కాలేజీలో వత్తే ఏం కాదు.
ఉం అయ్యే పెట్టినా మాక్సిమం మొత్తం అయ్యే పెట్టినా కాని ఇగ తెలివదు ఇగ ఎప్పుడు వెళ్తే అని మొత్త ఆ సెల్ఫ్ సెంటర్ అంటా కదా.
ఇగ మొత్తం అదే కాలేజిలా నీకు పేపర్ రెడీ అవుడు ఎక్సాము గిట్లా అయ్య అన్ని అన్లనే నడతాయి మంచిగా ఉంటది అంటే సార్లు కూడా మనోళ్లే వత్తరు.
మనోళ్లే వత్తరు గవర్నమెంట్ టీచర్స్ దిద్దుతరు అంటగా అవి
ఆ ఆ ఒక మన ఆ ఆ
ప్రైవేట్ టీచర్ బయట నుంచి వచ్చిదిదుతారంట కదా.
ఇగ ఏమో గా క కరెక్షన్ ఏమోగానీ ఇడు మనకి ఇన్విజిలేష లేషన్ అయితే మన సార్లే వత్తరు. కొద్దిగ ఇగ సూసి సుడ నట్టు పెడతారు ఇగ పాస్ మాందమన్న రాసుకునేట ట్టు ఇడిసి పెడతారు అందుకనే అటానమస్ కాలేజీ పెట్టుకున్నాం అనుకో మంచిగా ఉంటది.
ఆ అదే పెట్టిన అదే పే అంటే కాని ఇప్పుడు అది వెళ్తుంది ఎల్లుడితోనే పోయి ఎమ్మటే సీట్ బుక్ చేసుకుని అది రిజర్వేషన్ ను
ఆ ఇక్కడ మరి రూమ్ తీసుకుందాం అనుకుంటానా మీరు ఎవరు ఎవరు వత్తరో చెప్పు అందరం ఒకటే రూమ్లో ఉందాం అని
నే నేను వినయ్ గాడు ఇంకోక మెంతులు లేడా మెంతులు
ఆ ముగ్గురా
ఆ ముగ్గురం ఒక్క కానే పెట్టినాము అది ఎక్కడ వెళ్తదా అని చూస్తానం ఇక
ఆ ఇగ ఎప్పుడ్ వేల్ ఎప్పుడు వెళ్తది చెప్పు
ఇప్పుడు పదిహేను అయిపోయింది ఇయాలా పదహార పదిహేడా
పదహారు పదహారు
లా పదహారు పదహారు అంటే ఇంకో రెండు రోజుల లో వెళ్తతి కావచ్చు అది టైం తీసుకుంటది అంటగా
ఆ ఇంకా రెండు రోజులు అంటే ఇటు నేనున్నా కాడ ఇప్పుడు ఒక రెండు రూమ్లు ఉన్నాయి ఒకటి ఒకటి ఐదు వేలు అంటండు ఇంకా వేరేకెళ్లి మా ఫ్రెండ్ గాడున్నం నేను ఇద్దరం వున్నం మనం అయిదుగురం అయితం వాని కాడ బ వాని కాడ బండి ఉన్నది పోయి ఇయాలా ఇయాలా కాదు కాని రేపటి నుంచి వెళ్ళీ రూమ్ రూమ్ల కోసం తిరుగుదాం ప మీ వాళ్ళు కూడా వద్దాం అంటాలు కదా అందరం కలిసి ఒకటే రూమ్లు ఉంటే సేఫ్ అయితుది కదా ఇటు కా కా ఇవన్నీ తక్కువ పడుతుది కరెంట్ బిల్ అయినా ఆ రూమ్ రెంట్ అయినా
రూ రూమ్ రెండు ఐదు వేలు అన్నా కాడ మనిషి చాయందుల వాడుతు మంచి సింపుల్ ఉంటది
తక్కువ పడుతది రూమ్ రెంట్ తక్కువ పడుతది కూరగాయాల కంటే మనషికి ఇన్ని ఏసుకున్నా కూడా మంచిగా ఉంటది ఒక మనోల్లు కాబట్టి ఒక రూమ్లు ఉంటే మంచిగా ఉంటది ఇక కలిసి మెలిసి ఉండొచ్చదు అదే వేరేటోడు ఎవరన్నా మనకు తెలివని వొళ్ళు వస్తే ఇబ్బంది ఉంటది వాళ్ళతోటి వాళ్ళకు మనక పడదు మనది వాళ్ళకు పడదు
మన వాడ మనం మనం చేసే సీటలు వాళ్ళు చేసే సూటలు లోల్లిలైతయ్ లాస్టుకు ఫ్యామ్ గీలుడ పీక్కొన్ బోడాయితే ని ఫ్యాన్ నువ్ వట్కార
ఆ మాయ్ మాయి పాత రూమ్లా ఇన్ డిగ్రీ లా గట్లానే అయింది ఏంటి బి వరంగల్ ల ఉన్నప్పుడు మా వోడు ఒకడు ఉండే వాడు పీజీ ఓడిగా
డిగ్రీ లైనై అట్నే
ఓ అయ్యా అయింద్రయ్యా వాడు పీసోడు నీఅవ్వ నేను ఐసార్లో బియ్యం పట్టుకోని పోతే వాడు ఒకసారి కూడా బియ్యం తేడు రూమ్ రెంట్ ఏమో ఇయ్యాల కట్టాల్స్ ఒత్తె ఓ ఆర్ నెల్ల తర్వాత రూమ్ రెంట్ ఇత్త వా నీ అక్క మన ఎమన్నా జాబ్ చేత్తన్నమారా ఆడ నీ అక్క నేన్ మా అయ్యనడిగీ
మన హినమయే
ఆ నేను మా అయ్య నడిగి నీ అవ్వ మళ్ళా ఇంకా రెండు వేలు ఎక్స్ట్రా అడిగి ఇట్లా వన్ రూమ్ రెండు నేన కట్టినా రూమ్ ఓనర్ ఆగదు గారా
అ
రూమ్ ఓన ఆగరకపోతే నీ అవ్వ మళ్ళీ ఇంకా వెయ్యి రూపాయలు మాయని ఎక్స్ట్రా ఆడిగి అవిగ కట్టిన నీనే ఇ అన్నీ అయినాయ్ నీ అవ్వ షికాక్ అయి నీ అవ్వ ఆడు ఓ ఒకోక్సారి ఆ మనోడని ఊకున్న ఒక సంవత్సరం దానుక
ఆ
నీ అవ్వ చూసిన చూసిన అరే మరి రూమ్
డైంది డియాలే సిగ్నల్ లేదంటుంది సిగ్నల్ ఉన్నది నాక్ ఒత్తాంది వయిస్ వయిస్ కట్టే పోయిందా ఇప్పుడు నీ కట్టైంద ఇప్పుడు నీకాడా అద నడతాంది ఐదు నిమిషాల రెండు హలో